గుడ్ గుడ్ ఈవినింగ్ బ్రో
హై బ్రో నైట్ టైమ్ ఏం గుడ్ ఈవనింగ్ బ్రో బాగవున్నావ బ్రో
ఆమ్ బ్రో ఐమ్ ఫైన్ యూ బ్రో
అ బ్రో ఐయామ్అల్సొ ఫైన్ బ్రో కొంచెం తెలుగులో మాట్లాడదాం బ్రో
ఓకే బ్రో ఒ ర్యాంకన్ ఎక్కడ ఎక్కడ నుంచి బ్రో ఎ ఎక్కడ నుంచి బ్రో
బెంగళూర్ బ్రో మీది బ్రో
మాద అనంతపూర్ బ్రో
ఓహో ఏపీనా
ఏస్ బ్రో మీది కర్ణాటకనా
ఆబ్రో
అంటే అంటే బెంగళూరులో ఇప్పుడు మీ మామ్మ నాన్న అక్కడే ఉన్నారా ఇప్పుడు
లేదు లేదు బ్రో మాది మెయిన్ కర్ణాటక మాది ఓన్ కర్ణాటక బట్ మా మా అమ్మ నాన్న ఏపీలో ఉంటారు బ్రో
ఎస్ బ్రో
తిన్నార బ్రో
అమ్ బ్రో నువ్
ఆ అయిపోయింది బ్రో ఏం తిన్నారు బ్రో
ఏముంది చపాతి తిన్న బ్రో
ఈ ఇదో బ్రో ఉండేది అట్లరికి అన్నమొ సంథింగ్ ఏదో కర్రీ బ్రో ఇది ఏదో కర్రీ తెలీదు
ఉం కర్రి తెలియకుండా ఎందుకు తిన్నావు బ్రో
అంటే ఇక్కడ ఈ సైడ్ ఏదో తిక్కకర్రీలన్ని చేస్తారు బ్రో
తిక్కకర్రిలా బిసి బి కర్ణాటకలో బిసి బోలె బాద్ ఫేమస్ కదా బ్రో
పిసిబిలాబాద్ ఫేమస్ అంటునవు కని అది ఏం బ మాఫీజ్లో అయితే అంత బాగా చేయరు బ్రో దాన్ని
అదే బ్రో దాంట్లోకి ఎందు సాంబార్ అన్నం తిన్నట్ ఉంటుంది బ్రో మాన
హా బ్రో బీస్ బిల్ బీసి బిల్లవాద్ అంటె అ దే బ్రో సాంబార్ అన్న తిన్నట్లే ఉంటది కాని కొంచెం టేస్టువేరే ఉంటుంది
పెద్ద హోటల్లో అయితే సాంబార్ అన్నం వేసి దాంట్లో మిక్చర్ ఏసి
ఆ ఆ మీరు మీకు ఎక్స్పీరియన్స్ అనుకుంటా కదా బ్రో అది
అండ్ బింగ్బిల్లం మామూలున్నారు ఓచ్చినప్పుడు తింటా ఉంటారాడ
ఓ ఈ యా ఏరియా బ్రో మీ మామూల్ ఉండేది
రామ్రోజినగర్ బ్రో
రామ్మూర్తి నగర్ అంటే ఏ సైడ్ ఓస్తుంది బ్రో అది
హెబ్బల్ సైడ్ బ్రో
హెబ్బాల సైడా హెబ్బాల్ ఎబ్బాల్ ఎబ్బాల్లో నుంచి యా సైడ్ ఓస్తుంది బ్రో అది
ఎబ్బాళ్ ఎబ్బాళ్ బెంగళూరు స్టార్టింగ్ లో ఎబ్బాళ్ ఉంటది కదా బ్రో ఆడ బ్రో ఇంగో మామ్మోల్ అయితే ఇడున్నారు బ్రో శివాజీ నగర్ థాశమిషి ఇది బ్రో ఎలక్ట్రనిక్ సిటీలో
ఎలక్ట్రానిక్ సిటీ తెల్సు బ్రో నాక్ హెబ్బాల తెల్సు బ్రో రామ్మూర్తి నాగరైనా గుర్తు త్రావడంలేదు బ్రో థింక్ చేస్తున్నాను
అంటే హబ్బాల్లో నుంచి లోబల్ పోవాలిబ్రో అంటే యం బ్రో హెబ్బల నుంచి లోబల్ పోతే రామురిదినగరణ ఓస్
ఆ ఆ ఆగరా
అవున్ బ్రో ఐడియా ఉందా బ్రో అది
కొంచం ఐడియా ఉంది బ్రో
మీర్ ఎక్కడ బ్రో
మాద బ్రో ఇల్లు అంటే ఏపీలోనే ఉంది బ్రో బట్ నేన్ ఇప్పుడ్ చదుతున్నది బెంగ్ళూరు లో
ఆ మన్న మేము ఒక వన్ వీక్ బ్యాక్ ఒచ్చింది బ్రో అప్పుడు ఉగా ది టైం లో మీరు మీ ఊర్లో ఉంటారు అనుకుంటా ఫోన్ లిఫ్ట్ చేయ్లే ఆ రోజు
ఓ అలా ఏమనుంటే ముందే చెప్పాలి బ్రో
అదే బ్రో నేను వన్ వీక్ బ్యాక్ ఒచ్చింది బ్రో
అలా ఏమనుంటే ముందే చెప్పండి బ్రో మీరు
అదే రురో మా మా అన్న సో మా అత్త వాళ్ళు ఆ ఇంట్లోకి దిక్కుంటే ఆడా ఎంజి రోడ్ లో అడిగి చింత వివ ఒచ్చి రంజాన్ లో శివాజీ నగర్ లో బావుంటుంది కదా బ్రో మేమ్ ముస్లిమ్స్ బ్రో దానికి రంజాన్లో శివాజీ నగర్లో బావుంటుంది బ్రో అడ వందా వా ఓ ఫోడేస్ ఆడండి బ్రో
ఓ
మీ ఫోన్ ఇంత మంది తవర్దా అక్కడ మా మా మ్మోల్ ఇంటి దగ్గర అంటే అంటే జీవో జివో కొంచెం టవర్ రాదా బ్రో ఒన్ పాయింట్ జివో కొంచెం టవర్ ప్రాబ్లమ్ ఆ ఏరియా లో
ఆ బ్రో జియో కొంచెం తక్కువే
నా ఫోన్ లో ఇది నా ఫోన్ లో నా ఫోన్ నువ్ ఉన్నావ్ బ్రో మా అమ్మ ఫోన్ వేరే ఉంది ఫోన్ వాడినం బ్రో ఆ టైం లో
ఓ ఓ అంటే కాదు బ్రో మీక్ తెల్సిన వాళ్ళ బాగున్నారు బ్రో కా బ్రో ఎప్పుడన్నా కొంచెం అట్లా పం బండిప్పిగలవా బ్రో
ఆమ్ క ప్రామిస్సుందని చెప్తి గదా బ్రో
వాయిస్ బ్రేక్ అయితాంది బ్రో మీదీ
వాడూ
ఆ బ్రో
ఆర్టీ నగర్ లో మన్నాడుత్తురు ప్రస్తాన్కి బ్రో
ఆ
కళ్ళే పెట్టుకున్నారు బ్రో వాడూ త్రీ మంత్స్ బ్యాక్ బండి కొన్నాడు బ్రో ఎన్ ఎస్ మన్న వచ్చినం గాని వాన్ బన్ ల్లనే బ్రో తిరిగింది టూ డేస్ తిరిగినం బ్రో వాన్ బండ్లో
అదే బ్రో నేనూ ఈ వీక్ నె ఈ వీక్ కాకుండ నెక్స్ట్ వీక్ పోతాను బయటికీ
సరే బ్రో అంటే నెక్స్ట్ నెక్స్ట్ వీక్ డౌ నెక్స్ట్ వీక్ డౌటే బ్రో టు ఏప్రిల్ టువెల్ పెండ్లుంది ఉంది బ్రో వాడు రావచ్చు బ్రో
ఓ అంటే అంటె ఇస్ పక్క ఇస్తాడా బ్రో అంటే నువ్ జెప్తే
అంటే అడిగితే ఉన్న మా మా రిలేషన్ బ్రో వాడు పక్కా ఇస్సాడు నెక్స్ట్ వీక్ పెండ్లుంది బ్రో ఏప్రిల్ టు వల్ నేను కాని పోతున్నా బ్రో వాడుగాని వస్తాడు బ్రో
అంటే నాకీ ఏప్రిల్ టెన్ లెవెననో నాకు మాకీ ఈవెంట్ ఉందన్మాట
అ దే బ్రో విషన్ అప్పుడు వాడు ఒకవేళ ఆడేపెడ్తే ఇస్తాడు బ్రో వా వాడు పెండ్లి కొస్తే ఏమి ఇచ్చేసెకి కాదు బ్రో
అంటే అట్లకాద్ బ్రో నువ్ ఒక మాట అడిగా ఒక మాట
అడ అడుగ్త వాడు దగ్గర బంద్ దగ్గర బ దగ్గర బందువులు ఓ వాళ్ళు వాడొస్సాడో లేదో కనుక్కోల బ్రో
అంటే ఒక మాట అడిగి పెట్టిండు బ్రో పనుంటుంది అంటే కావాలంటే నేను ఏస్కొచ్చుకుంట బ్రో ఐ మీన్ బండి ఇక్కడే ఏమైన పెడతాడేమో
సరే బ్రో ఏస్కోస్సాడో ఆ బె బెంగళూరులోనే పెడతాడు బెంగళూరులో పెట్టేతట్లు అంటే ఇస్తాడు బ్రో
బెంగళూరులో పెట్టెతట్లుంటే ఆడు అదే పెళ్లి కేస్కోరాకోకుంటే బెంగళూల్లో పెట్టేదట్లుంటె నాకిప్పించే బ్రో
సరే బ్రో
అంటే నేను నేను పెట్టుకుంటా ఐ మీన్ ఆ బ్రోచ్చేంత వరకు మర్చిపోద్దూ బ్రో అంటే నాకీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ బం డితో పని పడుతుంది బ్రో
సరే బ్రో
అంటే ఏప్రిల్ టెన్నూ లెవెనూ మా కేంటివి ఇవి ఉన్నాయి బ్రో ఈవెంట్ ఈవెంట్లు జరుగుతున్నాయి పెద్ద ఈవెంట్ అన్మాట అది టూ టూ ఇయర్స్ కోసారి చేస్తారంట అవి
ఉమ్ బ్రో
అలాంటి ఈవెంట్ జరుగుతున్నాయి మీరు బండేమన్న సెట్ చేయగలిగితే ఇంకా నాకు చాలా యూజైతది బ్రో అంటే ఈవెంట్ కి మా వాళ్ళను కొంతమంది పిల్చుకొచ్చుకుందాం అనుకున్నాను
టి పి ఎస్ లవరు గర్ల్స్
బ్రో
చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేసినావ బ్రో గర్ల్స్ కి
అంటే అట్ల కాదు బ్రో
ఉమ్
వేరే చెప్పాను గా బ్రో వేరే వాళ్ళు గుడా రావచ్చు అనేసి
అవును బ్రో
వేరే వాళ్ళు కూడా రావచ్చు అని చెప్పాను గదా అలా నేను మనీ కట్టేసి కాల్స్తే మా వాళ్ళని పిలుచుకొచ్చుకుంటా బ్రో అంటే బైక్ ఉందంటే మనకి ఎలా కాలంటే అలా పిలుచుకురావచ్చు దింపేసి రావచ్చు అలా ఉండుద్ది కదా బ్రో హలో
ఆ సరే బ్రో
అదే బైక్ ఉంటే ఎలాగాలంటే అ పిలుచుకురావచ్చు దింపేసిరావచ్చు
ఉ
దానికి బ్రో
బ్రో కళంద్రలో నీనకి ఆ పాప అక్షయనే పాప ఏడ చదువు తంద బ్రో ఎప్పుడు మొన్న స్టోరి పెట్టింది ఎవరో చూసిన అ
నేన్ పెట్టానా
వేరే వాళ్ళే బ్రో నువ్ కాదు
ఒ ఇప్పుడైతే అదే విజయవాడలో పె ఇంటర్ అయిపో యింది బ్రో నీట్ కోసం విజయవాడ అదే కాలేజీ లో ఉండి
అమే బై పి సి చదువుతందా
ఆ బ్రో బైపీస్ బైపీసి అయిపోయింది కదా ఇంటర్ అయిపోయింది ఇప్పుడు నీట్ కోసం ప్రిపేర్ అయితంది
ఆ
ఇప్పుడు నీట్ కోసం ఇప్పుడు కాలేజీలో ఉంది అక్కడే
ఉమ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ రావల్నా ఇప్పుడు
ఆ అంటే ఇప్పుడు వాళ్ళు బీటెక్ కాదు వాళ్ళు అటు సైడ్ పో తారు
ఉమ్ సరే మెడికల్ సైడ్ అబ బా బ్రో మగ్గి మగ్గీ మగ్గీ బ్రో మాగ్గీ అనే పాప బ్రో మేఘనా బ్రో
మేఘనా అమ్మాయి ఆంటే గాన బ్రో
ట్విన్సన్ని రాపాప బ్రో
మె మగ్గి కాదు మహీ అనుకుంట బ్రో
ఎందుకు బ్రో మీ అంత రాదు మాకి
నా అంటే లేదు అ పాబాతో మాట్లాడడం లేదు కదా
కాదు బ్రో మీ ఇంటి సైడు మీ ఇంటి మీ అమ్మ స్టూడెంట్ బ్రో ఒక పాప చాట్ చేస్తుండే అప్పుడు పులిహోరా కాల్పుతుంటే హ బ్రో
ఏ అంత్ అది లేదు బ్రో అది అప అది అప్పుడు ఫ్యూ కొ నెల చెప్పాను బ్రో టైం పాస్ అనేసి
ఉమ్ బ్రో ఇప్పుడు అపాప యాస్మిన్ తొ అంత మాటడారు బ్రో అంతా
మాట్లాడతా బ్రో ఏమంటే మా మరి అంత మాట్లాడడం లేదు
అదే బ్రో ఇంటర్లో మాట్లాడినంత
ఆ ఇప్పుడు కొంచెం తక్కువ నీ ఎంత తక్కువ మాట్లాడిన ఓ ఎండిగాభోయ్నావు
ఫాస్టింగ్ ఉంటారు గదా బ్రో
ఆహ్ ఆహ్
మ్ ఫాస్టింగ్ ఉండే వాళ్ళికి అన్నం తినిపిస్తారు కదా బ్రో
ఆ
అంటే వాళ్ళు ఒకరు తినిపిచ్చినారా పోయ్నం బ్రో మళ్ళ నేను మా అన్న పోయి ఇంకోసారి క్యారీ ఇచ్చెచ్చినం బ్రో వల్కి
మ్
అప్పురు ఇప్పుడు యడా చదుతా లేదా లా పాపా
లేదు బ్రో ఇప్పుడు యాశ్మీర్ నది ఆ కళ అదే ఊర్లోనే డిగ్రీ కాలేజ్లో చదువుతాంది బ్రో
అదే బ్రో వాళ్లమ్మ చెప్పింది
అదే ఉర్లోని డిగ్రీ కాలేజ్ చదువుతోంది
ఇన్టర్ లో మ్యాస్ టూ బినో ఎందో ఫెయిల్ అంది కదా బ్రో ఫెల్ అంది అంటే కదా బ్రో ఆ పాప
ఆ సఫ్లీలో క్లియర్ చేసింది బ్రో
అదే బ్రో నేను బాగా చదువుతుంది అనుకున్నా ఫెయిల్ అంటేనే షాక్ అయినా బ్రో
మరి అంతేం కాదులే బ్రో మరి మీ అంత టాపర్లు కాదు బట్ చదువుతుంది
మీరే చెప్పద్దు బ్రో టాపర్ల గురించి
ఇంక నాదేముంది బ్రో సరే బ్రో
మ్ సరే బ్రో బాయ్ బ్రో బాయ్ టాట సి